బావు
హాయ్ అండి
ఆ బాగున్నాను అండి
ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నానండి ఉరికెనే కూర్చొని ఉన్న మీరేం చూస్తున్నారు ఆ చేసనండి చేసా తన్
నథింగ్ అండి ఏం లేదు
ఇప్పుడే యాత్రలకు బయలుదేరదాం అనుకుంటున్నా అండి
ఆహా
మన తీర్థయాత్రలకు బయలుదేరుదాం తీర్థయాత్రలక్ బయదేరుదాం అన్ కుంటున్నాను ఆ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎక్కడిజేయ్ కి చేయాలో ఇంకా షెడ్యూల్ ప్రయాణం చేసుకోలేదు స్ ఆ టెంపుల్స్ యత్ త్రాలు తిరిగేసి ఒక వన్ మంత్ అట్లా ట్రిప్ కొ ట్టేద్దాం అనుకుంటున్నా స సమ్మర్ ట్రిప్ చేద్దాం అనుకుంటున్నా ఆ మరి అందుకోసం ఒకసారి మీకు తొ మాట్లాడి ఆ ట్రిప్పు విశేష షాలు గురించి మీరు ఎక్కడెక్కడ ఇంతకుముందు యాత్రలు చేశారు ఏమన్న టెంపుల్స్ ఉన్న ప్రత్యేకత ఏమిటి
అయితే చెప్తానండి మేము ఇప్పుడు ఈ సమ్మర్ లో అయితే ఇంకా మేము ప్లాన్ చేస్ కోలేదు పిల్లలు ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వలేదు లాస్ట్ సమర్ మాత్రము ప్లాన్ చేసు కున్నామండి ఆ భద్రాచలం రాములవారి టెంపుల్ ఐ ఐడియా ఉందా మీకు
ఆ అ విన్నానండి పేరు విన్నాను
ఆ వెళ్ళలేదు అనుకుంటా మీరు ఎప్పుడు
ఉహూ నేను వెళ్ళలేదుదండి యాక్చువల్గా నేను అంటే మొదటి నుంచి ఇగ స్టడీ పర్ప ద ఉండేది కానీ ఈ సంవత్సం ప్లాన్ చేసుకున్నాను సో అందుకని మీ ద్వారా ఉదయం తెలుసుకుందాం మీరు ఇంతకు ముందు వెళ్ళ అన్నారు కదా
అదే అండి అయితే వెళ్ళాము మేము ఆ ఆ ఆ ఆ లాస్ట్ సమర్ లో వెళ్ళాము ఆ భద్రాచలం రాములవారి టెంపుల్ కి వెళ్ళాన్న న్నట్టు అక్కడ టెంపుల్ దర్శనం చేసే కున్నాము మార్నింగ్ ఏ ఎర్లీ మార్నింగ్ట్ టూ టూ ఆర్ త్రీ అరౌండ్ త్రీ కట్లా స్టార్ట్ అయమ్మ మా దగ్గర నుండి
ఎర్లీ అవర్స్ లో వెళ్ళిపోయారు
హా ఎర్లీ అవర్స్ వెళ్ళిపోతే అక్కడ రీచ్ అయ్యేసరికి సిక్స్ అయి్యంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయింది ఇంకా టెంపుల్ అప్పుడే ఓపెన్ చేశారు దర్శనం చేసు కకున్నాం రాముల వారిని రాముల వారిని దర్శనం ం చేసుకొని ఆ తర్వాత మేము ఇంకా అక్కడ నుండి ఒక టూ అవర్స్ జర్నీ అండి పాపికొండలు వెళ్ళాము
ఉహూ ఉ ఉ పాపికొండలు విన్ పేరు విన్నా అంతే అక్కడేనా అనుకుంటా కదండి ఇప్పుడు మన ఇదేంటి రాముల వారిని ఇదే సీతామ్మని ఎతుకుపోయింది అది ఏదో అంటారు
ఆ ఆ అంటే అది పర్ణశాల అండి ఇంకా పా భద్రాచలం నుండి ఒక ట్వంటీ ఎయిట్ టు థర్టీ కిలోమటర్స్ దూరంలో పర్ణశాల ఉంటు ఉంటుంది అయితే మేము ఫస్ట్ స్ట్ భద్రాచలం వెళ్ళలి భద్రాచలం రాములవారిని దర్శించు కున్న తర్వాత ఇటు పాపికొండలు ప్లాన్ చేసామన్నట్టు అయితే ఇంకా ఇ సిక్స్ థర్టీ సి సిక్స్ థర్టీకి అట్లా దర్శనం చేసుకున్నాక సెవెన్ ఎయిట్ వరకు స్టార్ట్ అయిపోయామ పాపికొండలు ఈస్ట్ గో ఈస్ట్ గోదావరి వెస్ట్ సి ఐడియా వ కదా మళ్ళీ ఇది ఆంధ్ర బార్డర్ అన్నట్టు ఇంకా ఆ అటు అట్లా వెళ్ళాము
ఇక్కడ ఇప్పుడు లైన్ లో క్యూ లో నుంచనే అవకాశం ఉంటుందా మా గుడి దగ్గర లేకపోతే ఏమై నార్ల్గా వెళ్ళిపోతారు క్రౌడ్ ఏమైన్నా ఉంటందా
ఆ క్రౌడ్ ఉంటదండి రాములవారి టెంపుల్ ఫేమస్ స కదా క్రౌడ్ ఉంటుది స్పెషల్ దర్శనాలు ఉంటాయి వి అందులో లేదు లైన్ లో ఉండొచ్చు ఉండాలనుకుంటే లైన్ లో ఉన్ వే అద్ సర్వదర్స్ మన టికెట్లా లాగా అనట్ ఫ్రీగా ఫ్రీ దర్శనము వాటిని అందులో ఉ కొంచై టైం ఎక్కువ అయినా పర్లేదు ఆ వెయిట్ జెస్కుని అట్లా వెళ్తామంటే అట్లా వెళ్లొచ్చు లేదంటే కొంత మనీ పే చేసేసి ఫాస్ట్ దర్శనం అయి పోవాలి అనుకుంటే అట్లా జేసేసి
ఏవనా విఐపి దర్శనాల ప్రత్యేకంగా లాంచ్ టికెట్స్ కాస్త టైం ఉంటద అండి ఎట్లా
ఆ విఐపి దర్శనాలు అంటే ఇప్పుడు రాములవారిది ఇప్పుడు శ్రీరామ నవమి జరుగుతుంది కదా దేవుడి కళ్యాణం జరుగుతుంది అక్కడ అట్లాంటి టైమ్ లో అవైలబుల్ ఉంటాయిండి మనం అవి కూడా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు టికెట్స్
ఓకే ఎట్లా దానికి ఆన్లైన్ అంటే ఎట్లా మేడం ప్రాసెస్ అది
ఆన్లైన్ లో ఇప్పుడు భద్రాచీలం రాములవారి టెంపుల్ కి సంబంధించింది ఇప్పుడు టీటిటీ టైప్ లో ఉంటుందండి అట్లా మనము అందులోకి వెబ్సైట్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు అన్నట్టు ముందు ముక్కోటి ఏకాదశికి గాని రామలవారి కళ్యాణానికి గాని అట్లా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు
ఇప్పుడు అక్కడ ప్రసాదం అంటే ఏమేమి పెట్ పెడతారండి లడ్డుూ ఎక్సెప్ట్ ఇంకా లడ్డుూ
లడ్డుూ పులిహార ఇవే అండి ఫేమస్
మరి ఎప్పుడు ఇప్పుడు లాంగ్ నుంచి వస్తుంటారు పర్సన్స్ వాళ్ళకి స్టేయింగ్ కాటేజెస్ సో అట్లా అవైలబిలిటీ ఏమైన్నా ఉంటుందండి అక్కడ
ఆ ఉంటాయి అనుకుంటా అండి మా దగ్గర మాకైే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ లో మేము వెళ్ళిపోతాము ఆ ఓన్ వే ల్ కదా ఫాస్ట్ గానే వెళ్పోతాము అందుకే ఇంకా మేము అట్లా రూమ్స్ అయితే ఏం తీకోలేదక్క
ఉమ్మ్
అక్కడ దర్శనం చేసుకున్నాక మేము ఇంకా పాపికొండలు ప్లాన్ చేసుకున్నాము అటు వెళ్ళామ అన్నట్టు అటు కూడా ఒక టూ టూ హార్డ్లీ టూ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది కాకపోతే వన్ వే అండి రోడ్ ఏం బాలేదు అ కానీ వెళ్ళంది తర్వాత ఆ కష్టాలు ఆ ఇబ్బందులు అన్ని మర్చిపోతాం అంత హ్యాపీగా ఉంటుంది
ఇకా ఆ ప్రిమిసస్ బాగుంటాయి
ఆ నె చర్ అక్కడ కొండల మధ్యలో గోదారమ్మ అందులోను అందులో మనం బోట్ లో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది మనకు అందులో మనం బోట్ ఎక్కాక ఫస్ట్ అక్కడికి రీచ్ అయ్యాక రీచ్ అయ్యాక టికెట్స్ తీసుకు కోవాలి
బోట్ చఛార్జెస్ ఉంటదా మేడం ఏమన్నా ఇప్పుడు వీళ్ళ తరపు నుంచి ఏమన్నా
ఆ బో లేదండి బోటింగ్ అవి చార్జెస్ పడతాయి పర్ హెడ్ థౌజండ్ పడుతుంది ఆ పర్ హెడ్ థౌజండ్ పడుతుంది అట్లా అందరు ఎంతమంది ఉంటే అన్ని టికెట్స్ తీసేసుకొని మనం బోట్ ఎక్కేసినాం కొండి అందులో టిఫిన్ లంచ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు
ఓకే
వాటర్ లో అలా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ జర్నీ చాలా ఆ కొండల మధ్యలో గోదారమ్మ తల్లి ఉంటుంది కదా ఆ నేచరు ఆ సీనరీ అంతా చాలా బాగుంటుందండి అక్కడ మనం ఎంత దూరం నుండి ఎన్ త ఇబ్బంది పడుకుంటా వచ్చిందన్
ఉమ్ టైమింగ్స్ ఎట్లా ఏ టైమింగ్స్ ఉంటాయి మేడంమ్ మరి బోటింగ్ చేయాలం టె అప్రాక్సిమేట్ టైమ్
టెన్ టెన్ కట్లా బోట్స్ స్టార్ట్ అయ్ తదండి డీ అక్కడ చాలా బోట్స్ అవైలబ్లో ఉంటాయి ఆ ప్ మనము ఆ బోట్ లో ఫిల్ అయ్యే మెంబర్స్ ని బట్టి బోట్ మూవ్ అయిపోతుంది మనం టికెట్స్ తిన్నా క టికెట్ తీసుకున్నాక టిప్ ఫెన్ బెడతారు వాళ్ళు ఉప్మా వడా దోస్ స ఏదో ఒకటి టిఫిన్ అట్లా పెట్టాక అందరు ఎక్కేసా క బోర్స్ స్టార్ట్ అయ్తుంది
ఎందుక అండి ఇప్పుడు టిఫెన్ అంటే మనల్ని తీసుకెళ్ళానివర వాల్ లంచ్ గాని అట్లా ఇట్లా
ఆ లేదండి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ ప్రిపేర్ చేపిస్తా అ ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదాండి వాళ్ళ సొసైటీ టైప్ లో ఇప్పుడు వాళ్ళు టికెట్స్ తీస్తా తీసుకుంటారు కదా మనం పే చేస్తాం కదా అందులోనే ఫుడ్ ప్రొవైడే చేస్తారన్నమాట వాళ్ళు అట్లా ఇక ఫోర్ట్ పో ఇక టికెట్ లోనే అన్నట్ ట్టండి అది
ఓకే ఓకే ఉ అంటే ఇప్పుడు ఆ సిస్టమ్ అనేది ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంతేనా
అవునవును అవును
వితౌట్ బ ఇది లేకుండా వాళ్ళే మ్యాండేటరీ ఉండేటట్లూ చేశారు
అవునవును అక్కడే ఉమ్మ్
ఐతే ఏదైన్ సెక్యూరిటీ పర్పస్ తై ఉండచ్చులేే
అంతే అంతే ఇంకా అందులోనే వాటర్ లో మనం అస్ స్టీమ్ బోటా జర్నీ లో ఫుడ్ తినడము అందులో ఎంజాయ్ చేయడము డ్యాన్స్ లూ సాంగ్స్ అంత్ ఎక్కడెక్కడో వాళ్ళు ఉంటారు కదా ఆ ఉన్నా కాసేప్ ఇప్పుడు అందరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఆ చివరా ఆ దాదాపు అక్కడా మనకు ముందు రాజమండ్రి నుండి గూడా అవతల నుండి బోట్లు వస్తా ఉంటాయంట. ఆ పాయింట్ వరకు తీసుకెళ్తారు మనల్ని.
ఏది రాజమండ్రి పాయింట్ వర
ఆ ఆ నేచర్ మాత్రం చాలా అద్భుత్ త్తంగా ఉంటుందీ.
హ్మూ
ఆ తర్వాత్ త మళ్ళీ బోట్ అక్కడా రిటర్న్ అయిపోయాక మళ్ళీ మనమూ ఎక్కిన ప్లేస్ కి మళ్ళీ దించేస్తారు మనల్ని.
మరి ఇప్పుడు బోటూ బోటూ జర్నీ అంటున్నారు గదా వా వాళ్ళు సిక్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఎట్లుంటాయి మరి బోట్ ఇప్పుడు లైఫ్ ఫర్ ఎగ్జాంపులూ
లై ఆ లైఫ్ జాకెట్స్ మనకూ ప్రొవైడ్ చేస్తారండీ ఎక్కగానే ఈచ్ మెంబర్ కి కంపల్సరీ లైవ్ జాకెట్స్ ప్రొటెక్ట్ జేస్తారు. ఇంకా ఆ ఆ లైవ్ జాకెట్స్ ఉంటాయి మనకూ. ఏమన్నా ప్రమాదం అనుకోని ప్రమాదం జరగకుండ్ జరి గినా సేఫ్టీ పర్పస్ లో లైవ్ జాకెట్స్ ఇస్తారు చెకింగ్ కీ అ అక్కడా వీళ్ళూ చ పోలీస్ వాళ్ళు. ఇంకా చెకింగ్ కూడా వస్తారండి మధ్యలో. అందరు లైఫ్ జాకెట్స్ ఉన్నాయా లేదా అని సేఫ్టీ పర్ప్ ప్రో అయితే బాగుంది ఆ ఇంతక్ ముందూ ప్రమాదం జరిగిందం టా అందువల్లా ఇంకా కొంచెం ఎక్కువా ఆ ఆ అలా వెళ్ళాం అండి. అలా వెళ్ళి రిటర్న్ మళ్ళీ ఫై అట్లా దించేసాక మల్లి రీ టన్ లో వస్తుంటే ఇంకా పర్ణశాల వెళ్ళి పర్ణశాల దర్శనం చేసుకున్నాము
ఉ
చాలా బాగుందండి అక్కడ రాముల వారు సీతాదేవి చీర ఆరేసిన ప్లేసు
ఉ
తాదేవి పసుపు కుంకుమ దంచిన ప్లేస్ అని అక్కడ చాలా అద్భుతంగా ఉంది అంతా ఆ రావణాసురుడు ఆ రా ఆ ఆ రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిన ప్లేస్ అదంతా చాలా అద్భుతంగా ఉం టంది
ఉ అవు
రిటర్న్ లో అది కూడా చూసేసుకొని
అంటే మీరు మార్నింగ్ బోటు టెన్ కి ఎక్కితే ఈవినింగ్ ఫైవ్ కి థీమ్ వన్ టై వంతేనండి
అవునండి మళ్ళీ ఆ లాంగ్ జర్నీ చాలా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు మనం వాటర్ లోనే ఉంటుంది జర్నీ
మరి ఇప్పుడు ఏమైన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే వాట్ అబౌట్ థట్ అండి హెల్త్ ఇష్యూస్ ఏదన్నా సడన్ బపీ డౌన్ గానే ఏదన్నా షుగర్ సో వాట్ అబౌట్ హాస్పిటల్ హాస్పిట డాక్టర్స్ ఫెసిలిటీస్ ఏమింటాయి మరి ఆ బోట్ లో
అంటే ఫస్ట్ ఎయిడ్ కి ఇప్పుడు సంబంధించిన ఒక రూమ్ అయితే ఉందండి అందులో
ఉ
అందుకే ముందే ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడదని కొన్ని ఉంటాయి వా
రిస్ట్రిక్షన్ పెట్టారా
ఆ మరీ అంత ఇది కాకుండా ఫస్ట్ ఎయిడ్ కి మాత్రం ఒక రూమ్ అవైలబిలిటీ కూడా ఉంది స్టీమర్ లో
అందులో ఎవరన్నా ఉన్నారా డాక్టర్స్
ఆ ఉంటారండి
ఉ అంటే మినిమం ఎకాస ఎందుకంటే ఒక
అన్ ఎక్స్పెక్టెడ్ గా అవును అవును అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా అయినా ఫస్ట్ ఎయిడ్ లాగా మాత్రం అయితే ఉంది సున్నాయి రూమ్స్ అవైలబుల్ వెళ్ల్తో ఉన్నాయి సింగిల్ రూమ్ గానీ డబల్ అని అట్లా కింద పైల్ పై ఫ్లోర్ లో మనం ఉంటా ం అందరు ప్యాసింజర్స్ కింద మాత్రం రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ